హలో ఆ వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తుంది
స్తున్నవ్
ఇగో ఇదే నోడ్స్ రాస్ స్తున్నా నువ్వు
ఆ నేను కూడా అదే రాస్తున్న పొద్దునుంచి వితునే సరిపోతుంది
పిచ్చిలెస్
ఆ సెల్ కి ఓడుస్తలేదు ఏం లేదు పొద్దున్న నన్ మొన్న నిన్ ఫిసికల్ డాక్యూమెంట్ అయిందా ఎ పది నిమిషాలు ఇది ఏమి చేసినవ్ పొద్దు నుంచెలి ఇగ
ఇదే ఇగో మా డాక్యుమెంటు మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం నోట్స్ తీసినాయ్ ట రాయడం హ్మ్ ఇగ నోడ్స్ ఏ రాస్తున్న
నేను కూడా అదే రాస్తున్న అసలుకి ఎంతకైనా గానీ ఐపో పోతలేదు ఏ గాదు సదువు
పిచ్చిలేస్తుంది
ఇంకా తిన్నవ మరి
హ్మ్ తిన్లే ఇంకా నువ్వు తిన్నావా
ఏం కర్రీ హ్మ్
నువ్ దీన్నావా
చెట్నీ రాసుకుంటానే కురసున్న నేన్ ఎం స్పెషల్ సండే అసే సండే లాగా దా ఈరోజు ఏదో హాలిడే వచ్చింది అన్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే మనకి వర్క్స్ ఉండేసరికి
కాలేజ్ వర్క్ ఉంటున్నా మేము మా హ
ఆ అట్లనే ఇంకా సండే వచ్ వచ్చింది కాబ్బటి సరిపోయింది యా డాక్యుమెంట్
ఆ అవును లేకపోతే అసలు టైం ఎక్కడ సరిపోదు సండే రాకపోతే
అవును మన మ పరిస్థితి ఘోరం ఉంటుండే
ఆ
ఆడు పర్మిషన్ ఇయ్యాడు ల్యాబ్ లో ఏస్కోడానికి అ మనం మళ్ళీ తీర్థంటాలు పడాల్సి వచ్చే
హ హ
ఇంకా
ఆ కాదబ్బ ఏ
ఆ ఈ ఏమోనిచ్చైపోయినై
ఫోర్
ఏ అసల్కే ఈ ఫోర్త్ యూనిట్ గూడ సక్కగై పోతలే
హమ్
ఇది రాసుడే సరిపోతుంది ఇట్లానే పారిపోతా నే
హ్మ్
హ్మ్
ఇంకా అందరి డాక్యుమెంట్ అయిపోయిందా అ
ఏమో మరి వాళ్ళు అయితే రాలే రాలే కదా ఏమో అసలు వాళ్ళు రాలే క వారోలి వాళ్ళు రానందుకే అది కానట్టున్నది పిపిటి నిన్న
ఆ
వాళ్ళు రానందుకే రానాట్టున్నది అందుకే కదా
ఏ గా ఆఆ ఆ ఆ
చేసింది కావచ్చు మరి ఏ ల్యాప్‌టాప్ ఆమెదే ఆ రోజు అంత కొత్త ల్యాప్టాప్ ఎవ్వరియ్యరు బైటోళ్ళు
అయ్యా మళ్ళడిగింది అయితే నన్ను అడిగింది నువ్వెట్లా చేస్తావు మరి అంటే ల్యాప్ టప్ తీసుకున్నా అని చెప్పిన నువ్వుయెట్లా చేస్తావని నేను అడిగిన మా అన్నది మా అన్నది ఇంటి పక్ పక్కనా అన్నది ఇంట్లోనే ఉం అదే యూజ్ చేస్తా ఇస్
అబ్బా ఇంటి పక్క న ఎన్ని రోజులు అని ఇత్తాడు
ఆ ఇంట్లోనే ఉంటు అటు ఎ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేస్ తరువాత
ఆ
అ చెప్తున కదా ఏమన్న గుంజుకుంటనమ ఆమె కి ఉంది చెప్తే మనం ఏమన్న గుంజుకుంటామా
అదే గదా అసల్కి అంత ఈజీగా ఎట్ల చెప్తారో ఏమో
ఆ వామ్మో అనుకున్నా ఇగ అవునా అని వుకున్న సైలెంట్
అ
చెప్పినట్టుంది ఆమెకి ఈరోజు నేను ఫోన్ చేసినా కదా ఆమెకి మా టీం ఆమెకి
అ అ అ
ఫోన్ చేస్తే అయితే నేను చేసింది పంపించినంక జి పేజ్ నంబర్స్ పెట్టు అని అంటే పెట్టింది తప్పు పెట్టింది ఫస్ట్ ఇగ ఫోన్ చేసి ల్యాప్టాప్ ఉందా నీ దగ్గర ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నావా అని అంటుంది డైరక్ట్
ఆ
హా
ఆమెకేట్ల తెలుసు నువ్వు చెపన్ది మే చెనే కదా తెలిసేది ఆ చెప్ పలేదవి వీల్లు అందార్ దొంగల్ దొంగల్ ఊర్వా కున్నట్టు అందరు వాళ్ళు వాళ్ళు ఆ అద్ ఎ హ అవును వీళ్ళు అంతా అనుకొని వస్తారు మళ్ళీ ఇమే వీళ్ళకి వీళ్ళ కాంటాక్ట్ ఉంటది కదా
ఆ
ఉ మొత్తం అదే అదే అందుకే క్లాస్ గుడ అట్లనే చేస్
ఉమ్ ఏ ఇవా ఆమె ఆమె
ఉమ్ ఉ అమ్మ
ఆ తక్కువైందే నాదయితే ఏంత రాష్ నా సరిపోతా లేదు అయిపో లేదు నాకు నిద్ర వచ్చింది మా ధ్యానం ప సల్ల ఉండే కతం మాంచిగా పన్న
చల్లగ ఉండే
ఆ ఇంక మన్ చ్చే మధ్యాహ్నమే స్నానం చేసిండే కతం ఫుల్లు ని ద్రిగ పండు కుంటుంటే ఇగా సరే తీ గని ఊ ఇగ సరెతీయ్ అని పండు కున్న రాత్రికి రాస్తున్నామని
అ చేతున ఆ చెప్పు
అ
ఉబ్బరి
మల్లే ఇది ఎట్ల సాదుకుంటామో కుట్టమ్ము ఏందో. అసలుకి ఇవన్నీ మేమే ఉన్నయి.
ఇన్ఫార్మేషన్ సరిగ్గా లేనే లేదు.
ఆ
ఆ ఏమవుతుందా ఏమో.
అదే అన్నీ తప్పు తప్ప మే చెట్లు ఉన్నాయి ఏం వత్తలేదు ఏం లే.
ఉం
అసలుకే అన్ని వచ్చియేమో పిచ్చిలే
ఆ రన్నింగ్ నో చ్చు అనుకుంట. డేట్స్ ఉన్నాయి చూశినవా ఆ
ఆ అవున్ మరి అప్పుడు ఇచ్చిందేమో. నా రన్నింగ్ నోట్స్. చీ ఇప్పుడు ఇత్తలేడు కావచ్చు. అట్లు ఇత్తనే మంచిగుండు. ఎడబ్ల్ల్యు పి మేడం లాగా.
ఆ మాల్ మంచిగా అర్థమైతది రాస్తుంటే బాగా ఉమ్మ్ ఫుల్ గ్రేట్. చేసే
ఆ పరలే ఇగ
ఉమ్
ఎమ్మొ ఇగ ఆ ఎగ్జామ్స్ వస్త అని భయమే అయితాంది ఉన్నది ఒక్కటే వీకు అది గూడా కాల్ తట్వన్ ఈ రోజే రివ్యూ పెట్టిండు అయితే మా మమ్మీ ట్వంటీ రోజు అమ్మమోళ్ళ ఇంటికి పోదం అన్నది మ అమ్మమ్మ ఓకే రామ్మనన్ దంట
అయిందా వేరే రోజు పోండి
హు ఇగ ఎట్లానోయేమో నేనుండి అన్న కదా రివ్యూ ఉంది నేను అని తర్వాత్ వత్తా అని నేనన్న మరి
వేరే రోజు పోవచ్చు గా ట్వంటీ ఎ దుకు
వని వ రేండు రోజులు ఉండేటట్టు రాండంటే ఇప్పుడే హాలిడేస్ ఉన్నాయా మనకి మరి నేస్తం వేలినానప్పుడు తర్వాతనే అయితది ఇగ
సా
ఏమో ఏ ఏడికన్నా పోదమంటే బరాబరి ఉంటయ్ కాదు గ మధ్యల పెడి చాడా ఆశలు వచ్చి అడిగితే ఏం పని పాట ఏది లేదు
నిపిస్తుంది
ట్వంటి యత్త్ ట్వం టి వాళ్ళు ట్వంటీ యయ్త్ అట్లా అన్ ట్వంటీ ఏఫ్త్ అం
ట్వంటీ యయ్త్ కి మనకి ఇంటర్నల్స్ అయితయ
ఆహా ట్వంటి ఫోర్ వరక్ అన్ని క్లోజ్ కావాలే ల్యాబులు
ఇంటర్నల్స్ కూడా అయిపోతు
ఆహా ట్వంటీ ఫోర్త్ వరకు అని లాస్ట్ సైన్లు హెచ్ఓడి సైన్లు అవన్నీ వప్పించుకోవాలి ట్వంటీ ఫోర్ సిక్స్ కి అ స్టార్టింగ్ మొన్న ఎ ఐ మేడం కూడా అనుకుంది కదా
ఆ
మేడం చెప్పింది కరెక్టే రివ్యూ లేదు అని
అవును
అసలు ఇంత బయపెట్టించిరో అసలు ఆ రోజు మనం ఆ అన్నం కూడా దిన ఉండే కాదు
అదేకా హెచ్ఒ డి అయితే పోయే మనం సెమినార్ పోయే టైమ్ లో కూడా ఆయన లేదా చెప్పొచ్చు కదా అప్పుడే
ఇలేడు ఒక కన్ఫర్మేషన్ ఇ
మెగినా బ్రాంచెస్కీ మ అంటేయినా
ఆ అ ఏనా వెళుతా ఆ నా ఇ అంత గ్యాస్ ఎనీ డేస్ కి వచ్చింది రామె
బుక్ చెయ్యలే నేను
ఫైనల్ గ్యాసనే వర్బట్టిరు నాకు ఇవ్వర్ స్నాప్ ఫివరి అర్తామ అయితలే
నాదనుకున్నావా ఆ
ఎవరితూ వచ్చింది ఫైనల్ బ గట్ గ్యాసేని
ఏవరు
నీదే ఉండే ఫోన్ అవళ గ్యాసెసింది అనుకున్నా నేను అప్పు
బ
ఎవరా ఇ తర్ మరి ఇఊరు
నిన్ అళ్ళ ఆడరి జి బుగ్దియాల
ఆ టెన్ డేస్ క వస్తుందంటే ఒక్కసారి బుక్ చేస్తామని నిన్న ఏమో తమ్ముడు బుక్ చేసిండు
ఓ
షార్టేజ్ నేను చెప్పినా కదా వాట్సాప్ ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటది గ్యాస్ బుకింగ్ కి దానికి హాయని మ చేస్త ఛార్జ్ చేస్తుంది అనమాట ఆర్డరు ఇట్లా ఇట్లా అని అట్ల ఏయి మేము అట్లనే ఇస్తాం ఈ నార్మల్ నెంబర్ ఐ అయితే అట్లా బుక్ కాదు కదా ఒక్కొక్కసారి అదే టల్ నెంబర్ ఉంటుంది గూగుల్లో లో సెర్చ్ చేయయి మీరు ఏం కస
భారత్
ఒక నెంబర్ ఉంటది అది కొత్త ఏదైతే గ్యాస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటు చదో ఆ నెంబర్ నుంచి వెళ్ళ వాట్సప్ చెయ
ఉమ్ అదే ఇప్పుడు నంబర్ వాట్స్
ఆ అదే అదే అ ఇట్లాయితే వస్తది గ్యాస్ బిల్ కూడా ఎస్తరటా రెస్టారెంట్ లో